హాయ్ అండి అవునా బానే ఉంది కదా ఇక్కడ అయితే ఇప్పుడు ఓకేనండి స్తున్నారండి
ఏం లేదు ఇగో పాపం చూసుకుంటున్నా ఆ నాకు చిన్న పాప
అవునా ఎ తేజుంటది ఫిఫ్టీన్ మంత్స ఆ మన అంగన్వాడీకి పంపపుతున్నారా మరి
అయ్యా పాప నువ్వు అంగన్ వాల్ళ తీసుకోరు ఎందుకని అంటే వీళ్ళను క్యారేజ్ చేయలేరు కదా వాళ్ళు ఆ అందుకనేసే
ఉహు తిన్నారా మరి
ఆ నేన్ తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్నా ఏంటిీ స్పెషల్ ఏంటి
స్పెషల్ ఏముంది ఈరోోజు బుధవారం కదా ఇది మామూలుగా వెజిటేబుల్స్ ఈ మీరేం స్పెషల్ ఆ పాప పక్కన పాప తోటి ఆడుతుంది
అవునా
ఆ ఇప్పుడే బయటకి వచ్చుంటే ఈడ కూర్చున్నాము ఇద్దరం వాళ్ళ డాడీ పడుకున్నాడు ఏం డిస్టర్బెన్స్ ఉందని బయటకు వచ్చిన వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు హ్మ్మ్ అవునవును
ట్టై కదా
అవునవును
మీ ఆ ఇక్కడ ప్రజెంట్ పొలాం దగ్గరకి వచ్చాండి పొలం ఎట్లున్నది చూస్తున్నాం
మీకు మామిడి తోటలు ఉన్నాయా ఏమన్నా ఓ తెలుసు మాకు కూడా ఉంది పొలం ఆ మేము మా మరిదికి కౌలుఇచ్చేసి వచ్చాము
అంటే మీరు చేయడం లేదు అంటేే మీరు అంటే కౌలుక అంటే ఎంత ఎట్లా పోతుందిో మీ అంటే రేటు ఎకరం లెక్క ఉంటుంది కదా
ఆ ఎకరానికి పుట్టి భత్త
పుట్టి భత్త మీకు ఇచ్చితే మీరు వేయాలిే అ
ఉ మాకిస్తాడు మీకు మాడితోోట్లు ఏన్నాయా మాడితోోటలు ఏమన్నా ఉన్నాయా మీకు సమ్మర్ కదా
అవును
ఉ
మావిడితోటలు ఉన్నాయి కావాలా మీక ఏమైనా మావిడికయలు
ఆ కావాలి తీసుకుంటాం
ఉ పంపిస్తానులేండి బాగానే ఉంటాయి బెంగన పెళ్లిి ఉంటాయి రే మన తాజ్మహల్ ఉంటది ఆ పిక్క మాడు ఉంటది పచ్చడి పెట్టుకు అన్ని ఏటుట్ ఉంటాయిండి ఉ మీరు అయ్యో డబ్బులే ఉందులే డబ్బులు డబ్బుల యందు
ఉ అంతే అంటారు దోస్తాను ముఖ్యమ అంటారు
మరి మీరు
తింటాము తినకుండా ఏం చేస్తావు అదే లేదు టూ ఇయర్స్ నీ మామిడికాయ తినలే ఉ ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమో పాప కడపలో ఉంది ప్రెగ్నెన్స్ అని తినలే ఇంకా మొన్ననే ఏమో పాపకు వేడి అయితుంది లాస్ట్ ఇయర్ పాలు తాగుతుది కదా వేడి అవుతుది అది ఇది చెప్పి తినలే ఆ అవునసై గడ్డలు అయితాయి అది ఇది అని చెప్పిండ్రు ఈసారి తినాలి ఎట్లా చేసే అయినా అయినా
అంటే లవ్వా లేకపోతే అరెంజా అంటే ఇప్పుడు లవ్ అరెంజ్ మ్యారేజ్ అని
రెండు
అయ్యో
ఉ ఆ రెండు
మా ఉ గ్రేట్ అంటే మీరు ప్రపంచానికి ఒక విప్క్త మనిషి అన్నట్టు టు అదేం లేదు లే గాని చుట్టాలు ఆహా తెలిసిన అబ్బాయి్
చుట్టాల అబ్బాయి అనేసి
చివాడు కాబట్టి లవ్ చేసిాంది
అవునవును
ఉహూ ఎన్ని ఇయర్ తుంది పెళ్లి అయ్యి
సిక్స్ ఇయర్స్ అయితుంది
ఉ
ఏ మీకి అయి్యందా పెళ్ళి మీకి అయి్యందా మ్యారేజ్
తొందర చేసుకొని కష్టాల అనుభవించాలని లేదు మాకు
అదేంటి చాటి మొగోళ్ళు అందరు పెళ్లిి చేసుకొని కష్టాలు పడతంటె
మేము బాల్య వివాహం చేసుకోమంటారెందీ మమ్మల్ని
బాల్య వివాహం చేసుకునే అంత వయసున్నదా
మ్మ్ అంతే కదా మా వయసు గంతే ఉన్నది అం కష్టాలు అనుభవించాలి వా పెళ్లిి చేస్తున్నా కదా షాప్ పింగ్ తీస్కపోవాలి. దాన్ మేకప్ కిట్లు తీస్కపోవాలి. ఆ దాని బ్యూటీ పార్లరు ప్లస్ దాని సినిమాలు వీటికి నా సంపాదన మొత్తం ఆడికిపోతే ఏముంది. ఆ సంవత్సరం లోపు ఒకబుడ్డోడు వస్తాడు బయటికి ఆ బుడ్డోడ్ని చూసుకుంటా డేపర్లు వేసుకుంటా ఆ ఉంటది మన హాస్పిటల్ చు చుట్టు బిల్స్ చుట్టు మన కడతానీ మనం ఉం
అంతే కదా మరి
ఈయన్ని జీవితాలు మనకెందుకు చక్ సైలెంటిగా ఎంతొచ్చిన అంత తింటు ఎంజాయ్ చెత్తే అయిపోతది. ఈ జీవితంలో ఈ కష్టాలను బరించి తలంటే మనకు మన వల్ల కాదు గది ఉమ్మ్ ఫెస్టివల్స్ వస్తన్నాయ్ మరి ఏమన్న ప్లాన్స్ వేస్తున్నారా మీరు మీ సారు
ఏముంది ఫెస్టివల్స్ అంటే ఇగ వండుకోవడం తినడం ఈ ఎండకి ఎటు పోతాం ఈ పిల్లన్పట్టుకొని
ఆహా హా చిన్న చిన్నవి ఏమైనా పార్క్ లోకి ఇట్లా తీసుకుపోతారు కదా బయటికి స్కౌటింగిట్లా ఏమన్న ఉంటయాఅని
మా ఆయనతో డౌటింగ్ పోతా షాపింగ్ కెళ్ళినా బయటనే నిలబడతాడు. ఏదన్నా కావాలనంటే నేను నచ్చితేనే కోనుక్ కొనుక్కుంటా అంటే వత్తడు ఆయనకు నచ్చింది ఒకటి దిత్తడు చేతిలో పెడతాడు బిల్లు కాడికిపోతాడు గంతే డైరెక్ట్
హావ్ నీకంటే ఒక ఫ్రీడం లేదన్నట్టు
ఎందుకు లేదు అందుకనే ఇలాంటివి అయితయ్ అనే షాపింగ్ మాల్ దాగా తీసుకపోతాడు బయటకు నిలబడతాడు నీకు నచ్చిన మెసేజ్ చేసుకొని నేనైతే రుబ్బకరానంటడు.
తే షాపింగ్ చేస్తే గట్నే ఉంటది. ఎట్లంటే మీరు అలా వంద చు త్తరు. వందల యాబై సెలెక్ట్ చెత్తరు యాబై అయినా పది లక్కీ డ్రా అం లక్ ఇట్ ల మూ అంటారు మూడు ఇట్లా ఒకతిస్ ఉంట్రూ అదంతా మేము మిమ్మల్ని చూసి సమయం వెయిట్ చేయలేం కదా మాది అట్లా ఉండదు కదా మా జీవితం పోయినావా జీన్స్ రెండు చూసుకున్నావా వ మా గంతే అంతే చూసా ట్రయల్స్ కూడా ఉంటాయట గ నెంబర్ బట్టి తీసుకోవచ్చు ఎన్న ఉండ స సిపుల్గా ఇలా బయట తీసుకొచ్చుకున్నాడే
ఎక్కువ ఫ్రెండ్స్ క్కం బోయి తీసుకుంట బట్టల్ తే ను మాయనతోటి తక్కువ ఎందుకంటే ఆయన నేను రానంటడు నువ్వు వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకో కావాలాంటే డబ్బులు ఇత్త గని నేను రాను నన్ను రమ్మ నకు అంటడు వయిస్ బ్రేక్ అయితాంది హలో హలో హలో హలో హలో